హలో ఆ నమస్కారం అండి చేస్తున్నారండి
ఏమున్నది కాలి
తిన్నారా అడి అన్నం మధ్యాహ్నం
తిన్నామండి మధ్యాహ్న అండి కొంతగ తింటా నేను మధ్యాహ్న తిననండి
అవునండి
అవునవునండి
మీకు పొలాలు ఇట్లున్నాయాండి
పొలాలు ఇట్ల ఏం లేవాండి మాకు
అంటే ఇట్లా పీడ పోడు భూముల అయినా పట్టాయన్న
ఇప్పుడు ఎలాగానీ మాకు ఉన్నది వ్యవసాయం ఉన్నదండి
అవునండి
అవును
అంటే మీ అద్దమ్మ మంచి పట్టా యిట్లేనివ్వండి
వని పట్టదుందండి నిజంగా పట్టదు లేద మాకు
అవును
ఎలా ఉన్నది ఎలా వ్యవసాయం చేసుకుంటా ఉంటం మీరు చేసుకుంటారండి వ్యవసాయం
ఆ చేసుకుంటాంండి వీ
ఆ
ఉం మా అత్తమ్మ వాళ్ళది రెండు ఎకరాల పది కుంటలు అండి
ఆహా
అది ఒడ్లు పెడతామ నూవుల్ వెడుతాం మా అమ్మ వాళ్ళు ఇచ్చిన కులం పెడతామండి మా ఇంకొకటి ఒక రెండు ఎకరాలు పత్తి పెడదామండి మా అత్తమ్ముళ్ళు
ఆహా
ఇగ లోకల్ నాటే పెట్టామండి సీడు పెట్టలేదండి ఆడిమగ
ఆహా
నాడి మగ పెడితే అంలో ఏం లాభం లేదు అనేసి ఇక వాళ్ళు వీళ్ళు అన్నార్ ండి అందుకోసం మేము సీడ్ పెట్టలేదండి ఏ లోక అంటే లోకల్ నాట్ ఎ పే ట్టామండి మేము
రాజాపురం ఆయనా
పొట్టిగా పొట్టి
ఒరే పతుంగ చెప్పండి ఇంకేంటి విశేషాలు తోటా చానా పోతున్నారా తోటా చేస్తున్నారా అండి మీ ఊన్లో
ఆ వెళ్తున్నారంండి మా అత్తమ్మ వాళ్ు ఏ పొట్టి నీకు ఒళ్ళు పాలుగుతుంది అరే మా వాళ్ళు దుబ్బల గుస్ సోని బండలు ఈసిరేస్ కుంటలు పెడలి ఇసిరేస్ సుకుంటాలు ఉం వెళ్తానండి మా అత్తమ్మ మావయ్య వెళ్తాలండి తోటేర
ఆహా
ఉమ్ మా అత్తమ్మకి ఏమో మూడు వందల అండి పద్నా తోట ఎతుంది మా మావయ్య బస్తాలు మోస్తాడు కదా ఐదు వందల అండి
అవునా మీరు ఎక్కడున్నారు మీంటి దగ్గరనే వచ్చన్నారాండి
అవునండి ఇట్లా ప ఇట్లా గురిచ ఉండది గురిచ కింద కూర్స్తున్నాం అండి ఆ చూస్తాను చూసినాండి మలు ఇప్పుడే
ఆ ఎన్న ఇంటి దగ్గర పైసలు వంచుతారు అనేసి ఇగ వాళ్ళ అకకుంట్ర రాని ఫోన్ట్లత్ అకంట్రని
ఆ దేని గురించ అండి ఏం చేస్తా తున్నారు
డబ్బులు తూట తెరపైన పైసలు వచ్చినాయి పంచుతారు
అవునండి
అవునవును
ఊహు
ఉ
మాత వాళ్ళే కూడా పంచిలు కావచ్చు అండి డబ్బులు వచ్చినాయి ఉనాయి
అవునా నన్న మీ ఆతకుడ
ఉ వచ్చిందండి చాలాసేపు అయితుంది పండుకు ఉన్నది ఎవరు ఇం పలు ఉ పండుకునదండి మీ బాబు
రాను కాను
ఉ ఎండ బాగా కుడుతుందండి ఇంకా ఎండ తక్కువ కాట్లేదు ఇంకా ఉ అంటే మీరు చెల్ అంటే పత్తిగిట్ల పెట్టుకుంటారు ఆ పొలం ఇట్లా పెట్టుకుంటారా అందరూ
మేము పొలమే పెడతాం కాకపోతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ మామలుగా పత్తి చేసుకున్నామ అండి ముగ్గురు పొత్తులు మా ఏరాలు వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు మేము ముగగ కుల్ళకే ఇంకా ఏ వేస్తాండి అసలు పైసలు మీద పట్తాయనే అండి
అవునండి పూ మారి పొలం గిట్లా అంటే పొలం లెక్క చేసుకొని ఇట్లా
ఆ పొలం ఆ పొలం చేసినాం
ఇప్పుడే పెట్టారా లేకు ఇంత ముందుకు పెట్టారా
పెట్టినాం లాస్ట్ టైం కూడా పెట్టినాం
మరి వాటర్ వస్తాయండి మీ సైడ్
ఉన్నాయి మాకు రెండు బోర్లు ఉన్నాయండి
అవులేండి
ఇ లోనే చేసుకుంటాం
ఊహు మాకు బోర్లు ఉండవం మాకు పైనించి అంటే వార్ షకాలమంట ఇప్పుడే వండితి పప్పు గిట్లా అందుకోసం మేము పేరు గిట్లా పిలుచుకుంటిన హలో అవర్ వర్షాకాలమే ఇట్లా పొలాలు పండుకు పండుతేగాన ఎండాకాలమే ఇట్లా వంగన్ వల్ల మేడం ఉంటంది ఆ ఆ మేడం వాళ్ళది పొలం పైనే ఉంటది వాళ్ళని అడిగితే పెడతాడు ఆ తాత మ్మ్ ఆ తాతకి పిండి బస్త లేదు పిండి ఇయ్యల యా విడి కిందో నీళ్ళు పెడతాడు అన్నట్టు మాకు మా చిన్న పాపను కుడుతాంది పెద్దలతోని అమె సప్పుడి చేత్తాలే పొమ్మానందుకు ఎడత్తాంది మా పెద్దపాప అవును వినపల్లే అ ఇంట్లొకూర్చున అండ ఏ మా పొలం అంటే మా అమ్మ వాళ్ళు ఇచ్చిన గడ కూడా అంతే ఎండనే ఉంది వర్షకాలం
ప
ఇంకా ఏం ఏమి లేదండి ఇక కాళీ అండి ఇక మామిడికాయసి మామిడికి ఈ పం ఏవండి మామిడికాయ సీజన్ అండి ఇగ పచ్చల్లు రడి చేయాలండి మాడి
ఆహా పెద్దగాయనయ అండి మామిడికాయలు
ఆ మాసాలయకి కొం చం పెద్ద పెద్దగా అయ్యాయఅండి మా అత్తవాళ్ళ సైడ్ అయితే కాలేదు ఇంకా ఇక కొంచెం పెద్దగా అయితే ఆ అందు మా ఊళ్ళో చాలా మామిడికాయలు ఉంటాయంండి
మెత్తం మా నాన్న కడుతాడు మెత్తం కొట్టాలనే నాలుగు గంటలు మనకు నూట యాభై ఇంకా యాభై మన కే అలాగే వాళ్ళకిరా మైకులొ పాడితే కాలు బాగయితుంది కాల్ల ఆ అది బా పని జేయతనవ నాకు అని పిలుస్త నేను ఎక్కడన్నా వెడుతుడ కటా బా అదైతాంది. హలో
తాగుతారు కాని వాటర్ బాటిల్ పెట్టుకుండానికి ఏమైతుందటండి. ఆవిడ
ఆ అ కడతాడు పట్టి వెడతా పెడతాడు కాని తక్కువ ఊకేబట్టాడు ఆయనే
ఉహు మా హస్బెండ్ వాళ్ళ అత్తమ్మ మీ ఇంటెన్కనే ఉన్నదండి.
అవునా టేన్ ట్రన్ కాదండి ఎవరున్నా
తుందండి అంటే తన కొడుకి ఆమె మాట్లాడుతుంది అన్నట్టు.
ఉం చేత అవును
మీ యారాలు ఇంటికెళ్ళి ఇప్పుడు ఏ సందులకి ఎల్లిండండి.
అచ చ మాట్లాడిన ఎవరు ఇయాల ఎవరు తీయాల అనుకుంటా ఇంతసేపు అర్థగంట సేపు ఖాళీగా ఉన్నా నేను మరిచిపోయయిన అసలు వాళ్లను నేను ఐ బాబోయ్
ఆహా అయి ఇప్పుడు వెళ్తాది. ఇప్పుడు ఇప్పుడు వెళ్ళది వీట్లకు కడి చేసిన ఫోన్ అయిపోనట్టుది వచ్చింది అత్తంది.
ఆ
అ దాదా
ఆ స్పష్టంగా మాట్లాడిన స
అంతా దుబ్బల బోరింది.
ఫోన్ కట్ కలెగ హలో కట్ చేసావని అ
ద
కడకు వెలిపాడి వదు
సార్ అంతా
ఇంకా ఎనిమిది ఉన్నాయి అయిపోతే మాట్లాడతను మయిపోవు వల్లయే అయిపోతాయి ఇ కన్న బే మాట్డ మాట్లా నువ్ మాట్లాడకర ఒకైపో మాట్లాడవ లేదు ఈ అల్ మాట్లాడతావా చెప్ప హలో స ఉన్నా అని పత బాకీలు
ఏంటి అండి
పాత బాకీలు ఏమైనా ఉన్నాయా అండి
ఏం లేవండి మాకు
ఎందుకండి
ఆ లోన్లి ఇస్తాలాండి
రాసిన-రాసిన రాసిన అంటే అట్ట చూస్తారు రాసిన అయ్యే జంపియ్యే రెండొందలు
హలో
హలో
ఆ కా సరే అండి కట్ చేయండి
సరే సరే అండి నేను కూడా కొంచెం బిజీగా ఉన్న పాపం కలిసి మాట్లాడదాం